హలో విన్ విన్పిస్ మని
ఉ వినిపిస్తుందండి చెప్పండి.
అదే మనకు కొన్ని ఏవైనా మోటివేషనల్ స్పీచెస్ చూస్తే గాని మనకి ఇంకప్పుడు ఇంక పుట్టుకొస్తుంది అన్వాంటింగ్ అట్లాంటి ఇన్స్పైరు. మీ లైఫ్ లో ఏమైనా ఇన్స్పైర్ వీడియోస్ గానీ ఇన్స్పైర్ పార్సన్ ఎవరైనున్నారా.
ఉమ్ ఇన్స్పైర్ పర్సన్స్ గాని ఉన్నార్ గాని గుర్తురాట్లేదన్ని. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా అమ్ ఆ ఒ. ఒకాయన ఉంటడు మోటివేషన్ స్పీకరు. ఆయన్ పేరు నాకైడియా లేదు గాని ఆయనకి కాళ్ళు చేతులు రెండూ ఉండవ్. బట్ మోట్ ట్వేషన్ స్పీచెస్ ఇస్తా ఉంటాడాయన.
ఔన్లేండి ఆ
ఆయన్ జూసి అనుకుంటను అసలు మామూలుగ మనకి కాళ్ళు చేతులు అన్ని ఉండి కూడా మన్ము అంటే ఏ ఏదో. కోల్పోయిన వాళ్ళలాగా ఉంటము ఇప్పుడు. ఆయన అసలు కాలేచేతులు లేకపోయినా అసలు అంత మందికి మనం స్టేజ్ ఫియర్ ఉంటుంది మనకు అన్నిీ ఉంటాయి ఆయన అసలు ఎంత బాగా మాట్లాడుతా ఉం తరు ఆయన చూసి అనిపిస్తుంది నాకు రమనమైన ఏ మనుషుల దగ్గర కదా మాట్లాడుతుంటాం మనకెందుకు అంత భయం ఎవరైనా చూస్తే
ఉం
ఆ అంత మందిలో మాట్లాడడం అవీ కొంచం ఎ ఎందుకు నర్వస్ ఫీల్ అవుతాం
ఔనవును ఔను ఎందుక మనమేదో తప్పు జేసినట్టుగా ఫీలౌ. తున్నమక్కడ ఉన్నదున్నట్టు చెప్పడానిక్ గానీ మనం చాలా భయపడ్
ఆ మనక్ దెల్సిండేదే గాన్ మన గురించే గాన్ జెప్ప్. ప్డానికెంత
ఉం అవును అవును చాలా ద
ఆ అయ అయినించి అసలు స్టాక్ అసలు బత్ అంటే మనం చాలా డిప్రెస్ అవుతాం మనకి ఒక చె ఏదైనా ఏదైనా విషయం గురించి లో అయిపోతుంటావు అలాంటిది ఆయన కాల్లు చేతులులే కుమాన్ డేర్గా బతుకుతున్నాడసలు
అసలు అంటే కొంతమందికి నేను విన్నాను ఏదైనా వాళ్ళకి చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి అదే ప్లస్ పాయింటట్ ఎంత పవర్ ఉంటుందంటే దానికి ఇంటూ నైన్ ఇంటూ ఎయిట్ అంత నాలెడ్జ్ అంత పవర్ ఉంటది వాళ్ళకు
మేబి అలానే అయిండచ్చేమో
నేను ఒక డాక్టర్ ని చూసాను నా నా డాక్టర్ ఆ నేనా ఆయాన దగ్గర ట్రీట్మెంట్ వెళ్ళాను ఎన్ని రోజులు నేను ఆయన నార్మలే అనుకున్న మామూలు మనలా పర్సన్ అని నిన్న చూస్తే ఆయనకి ఒక కాలు అనమాట కుంటి ఎగ్గుకో ఏ అంటే ఇగ్గుకొని వస్తాడున్నమాట అది చాలా షాక్ అయినా హలో వినిపించడం లేదా హలో హలో వినిపించడం లేదా హలో హలో హలో హలో హలో వినిపించడం లేదా హలో